హలో
హలో
హలో బావున్నారా అండి
ఆ బావున్నామండి మీరు బావున్నారా అండి
ఆ బావున్నా ఏమ్ చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
నేనా అండి వంట చేస్తూ ఉన్నా
ఓకే ఏం వంట చేస్తున్నారు
ఎగ్ కర్రీ అండ్ చపాతీ అండి
ఓకే అంటే ఎగ్ కర్రీ మసాలా కర్రీనా లేదంటే ఫ్రైయా
ఫ్రై ఎ అండి మసాలా చేయడం లేదు మసాలా అంటే గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయిందని మసాలా చేయడం లేదండి
ఓకే అంటే ఇప్పుడు ఫ్రై లేక్ అయితే మీరు నార్మల్ గా ఆనియన్స్ పచ్చిమిర్చితో చేస్త స్తారా ఇప్పుడు లేకపోతే ఎగ్రైస్ లాగా చేస్తారా
ఆనియన్స్ ఒకటే వేస్తానండి పచ్చిమిర్చి కూడా వేయ్యను పచ్చిమిర్చి గ్యాస్ ట్రబుల్ అండి ఎక్కువ
ఓకే అంటే కారం పొడి వేసుకుంటారా
కారం పొడి వేసుకొని వేసుకుందాం
ఆ
మీరు ఏం చేశారు వంట
మాది పప్పు అండి ఆకూర పప్పు
ఆకురాలు పెట్టి చేసుకుంటారా పప్పు
ఏన్ టండీ
ఆకూర పెట్టి పప్పు చేసుకుంటారా మామూలుగా నార్మల్ పప్పు అట్లా చేసుకుంటారా అంటున్నా
ఆ రెండు చేస్తూ ఉంటానండి అంటే చా
అందుకే
ఆ మేము చాలా తక్కువ అండి ఎప్పుడైనా ఇప్పుడు నీళ్ళ చారుగా తినాలనిపిస్తుంది కదా
ఆ ఆవును
అలాంటప్పుడు మాత్రం నార్మల్ పప్పు చేస్తానండి లేదంటే ఇంకా ఆకూరనే ఎక్కువ
ఆకూరని మేము కూడా గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయిందని ఆకూర పెట్ టి చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు ఆ తర్వాత కొంతసేపు బ్యాల్లు కూడా నానబెట్టుకుని కడిగి క్లీన్ చేయ క్లీన్ చేసి వేసుకునే కూడా గ్యాస్ ట్రబుల్ ఫామ్ తక్కువ కాదండి ఇప్పుడు వెంటనే కడిగి ఈ వెంటనే వేసేసాం అనుకో బ్యాళ్ళు అందు దాంట్లోకి ఎట్లయినా పచ్చిమిర్చి వేస్తారు ఆ అవి రెండు గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయి దానికి ఆకూర వేస్తే ఆ కొంచెం ఎందు సర్లే వేళ్ళకి ఉండే గ్యాస్ అంతా దీదే తీసేసుకుంటది ఆక్కూర
అవునవును
దాని వల్ల మేమటుకు ఎప్పుడు పప్పు చేసినా కూడా ఖచ్చితంగా ఒక ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా బేల నానపెట్టేసుకుంటాం ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా తక్కువ వేస్తాం అంటే పండు మిరపకాయలు ఉన్నాయి ట్టి మిరపయకాయ్లున్నా వేసుకుంటాం
ఓకే అంటే ఆక్కూరలు అన్ని ట్రై చేస్తూ ఉంటారా
ఆ అంటే రెండేనండి ఒకటి పాలకూర లేదంటే మెంతాకు అవి తప్ప ఏది ఎయ్యం చుక్కాకు అట్లాంటి అసలు ఏమ్ ఎయ్యం మళ్ళీ ఈ ఊర్లో తోటలలో పల్లెటూళ్లో కనిపి గంజిరాకని ఆయ ఆ అది వేసుకుంటాం మరి
మ్
మిగతావన్నీ ఏం వేయమండి
అంతేలేండి ఇంగ నేను కూడా అంతే ఎక్కువ త్తమయ్ ఇంకా చెప్పాలంటే ఇది ఏమి పా పాలకూర కాకుండా చు క్కాకు అన్నారు కదా మీరు కూడా ఇంతకు ముందు ఆ చుక్కాకు ప్లస్ చెక్కమంతి కూర అని వస్తుంది
అవునా
ఆ అది కూడా వేస్తూ ఉంటాను ఇంకా కర్ణాటకలో సబాసిగ సొప్పు అని వస్తుంది వాటితో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆ ఇంకా ఊరుల్లలో అంటే ఇది సంచులాకు ప్లస్ గురగాకు ఇవన్నీ దొరుకుతాయి కదండీ అది వాటితో చేయరా
ఆహా అసలు నేను ఇంతవరకు మీరు చెప్పిన ఆకులే జులే గురగాకు అంటారు
అంటే బతుకమ్మను పెరుస్తా అంటారే గురుగు పూలుతో
అవి ఎల్లో కలర్ పూలు
ఎల్లో కలర్ కాదండి వైట్ కలరు
వైటా అంటే దాంట్లో స్టిక్కర్లు స్టిక్కర్ లాగా నల్లవిస్తారు కదా ఆ పువ్వుల్లో అదే వి త్తనాలు నల్లగా తెల్లగా ఒకటే ఒకటే ఫ్లవర్ స్ట్రైట్ గా ఉంది దాంట్లో విత్తనాలుగా తెల్లగ ఉంటాది కదా
ఆ ఎస్ ఎస్ అవునండి అవును
ఆకు వేసుకుంటారు మీరు
హ్మ్ అవును అవునే అంటే బలిసి ఉండేది అట్లా కాదు ఇప్పుడు వర్షాలు వస్తాయి
నా
చిన్న చిన్నగా న నే నేతదింటారు
అవునవును నేతది
ఆ అది వేసుకోవాలండి అది చేస్తూ ఉంటారండి మా ఊర్ల సైడ్ ఎక్కువ చేస్తారు మీరు ఎప్పుడు ట్రై చెయలేదా
అసలు మేమా ఆకే మాకు అసలు ఆకే కనపడదండి ఈ ఏరియాలో
అంటే మీరు విన్నారయితే దాంతో చేస్తారని
దాంతో చేస్తారని కూడా వినలేదు మీరు చెప్తుంటే విన్నాను నే అసలు మా ఆ యాకుని చూస్తారు కానీ సై ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎక్కడ మా అమ్మమ్మోళ్ళ ఊరులో ఉన్నది చూసినాం గానీ ఆకుతో పప్పు చేస్తారనేేది నేను అసలు ఎప్పుడు వినలేదు మీరు చెప్తుంటేనే విన్నా
చేస్తారండి చాలా అంటే అది వర్షాలు ఇప్పుడు కందులు అన్నీ వేస్తారు కదా సేన్లకి
అవునులే కందుల మధ్యలో పెరుగుతా ఉంటాయి అవి
ఆ అక్కడక్కడ పడిన చోట ఎక్కువ ఇంగ అందరూ వర్షాలు పడ్డాయంటే అన్ని చోట్ల అది వెళ్ మలుస్తుంది కదా వెళ్తా వెళ్తూ ఉంటారండి ప్లస్ ఇంగ ఇది పుట్ట గొడుగులు కూడా పుట్టగొడుగులు చేస్తారా అండి
ఆ అప్పుడు ఆ మష్రూమ్స్ ఏస్తామండి మేము మాకు రేగడ్లు అంటే ఎర్ర ఎర్రగుండే తోట్లలో సెండ్లల్లో
ఆ అవును
ఆ అంటే రేర్ అండి ఎవరికో కనిపిచ్చేది
అంటే వర్షం వచ్చిన తర్వాత దాన్ కి కొంచెం ఎండ కాయాలండి బాగా
అది ఎండ కాసిన కూడా రేర్ అంటా ఎవరికో కల్ యొ అదే చెప్తాంలే అది అదృష్ట్యం ఉండాలే దొరకాలం టే కొద్ది మందికి మాత్రమే కనిపిస్తే కొద్దిమంది కనపడవు అయితే మా డాడీ ఎప్పుడు పోయినా ఖచ్చితంగా తీసుకొస్తాడండి అట్ల వర్షం అడిందనుకో కన్ఫమ్గా నేను దాని ప్రాసెస్సు అంతగా చెయలే నేను ఎప్పుడు చెయలేదు కానీ ఎప్పుడు చేసినా మా అమ్మ పంపిస్తా ఉంటది ఇక్కడికి
ఆహా
మ్ ఇప్పుడు కొని తి తీసుకొని తినే మష్రూమ్ కంటే అక్కడ మనకి నచురల్ గా వచ్చే మష్రూమ్ే మంచిది కదా
ఆ అవునండి ఇప్పుడు ఇది అం అంటే మొత్తానికి దెంట్లో అయినా ఏమంటారు బ్యాక్ బాక్టీరియా అనేది ఉంటుందంట చెడు బ్యాక్టీరియా ఉంటుంది లైట్ గా బట్ అది న్యాచురల్ ఇది కావాల్సి పండించుకోవడం ఇది ఫారం ఇప్పుడు సిటీస్ లో అయితే ఎనీ టైమ్ దొరుకుతూ ఉంటుంది మష్రూమ్
సిటీసు ఆ అవ్ దోర్ మార్కెట్లలో ఇప్పుడు వరి పిండి దాన్ లలో వరి చె ట్లు వరి చెత్త అంత ఉంటాది కదా దానిలో పండిస్తా ఉన్నారు
మ్ అవును
మ్
బట్ వీటికి స్ప్రేస్ కూడా చేస్తూ ఉంటారు అనుకుంటా అండి
ఆ స్ప్రేస్ చేస్తారు చేకోకుండ అవి ఎట్లా ఆ ఇవి ఇంప్రూవ్ అవుతాయి
ఆ అంటే వేడి వా వాతావరణం ఉండాలి బట్ స్ప్రేస్ కూడా చేస్తారేమో అని నాకు తెలీదు విన్నానంతే ఆ ఇప్పుడు బయట నన్చురల్ గా పండే దానికైతే మనం ఏం స్పేస్ ఏమీ లేదు అసలు నచురల్ అవి
మ్ నాచురల్ వెంటే అప్పటికప్పుడుకి పుడితే అప్పటికప్పుటికి అందరు తీసేసుకుంటారు
మ్ బట్ ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు ఉంటుంది లేండి చాలా వరకు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది
అవునవును అయితే మనం నేచ్రెల్గా తినేది టేస్ట్ బాంటది
ఆ నాచురల్గా తినేది ఎట్లా అంటే అవి పుట్ట గొడుగులు సేమ్ చికెన్ మాదిరే ఉంటాయి
అది అవును
టేస్ట్ చికెన్ సాంబార్ లాగానే ఉంటుంది ఇక్కడ సిటీస్లో దొరికేదాంతో చేశామంటే అసలేం బాగుండదు ఓన్లీ బిర్యానీ అట్లా చేసుకోవచ్చు కానీ అ త ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి
ఆ అవునండి ఏమో ఎన్నో కొన్ని రకాలై ఒక్కొటి ఒకోరకంగా టేస్ట్
ఆ
ఇప్పుడు మన మనకి ఊర్లో దొర్ టే నాటు కోళ్ళు కాని మామూలు బైలర్ కోళ్ళు కాని టేస్ట్ వేరు అదే సిటీలో తిను అ అస్సలు ఏమన్నా బాగుంటదండి అవి
టేస్ట్ అయితే ఫుల్ డిఫరెన్స్ ఉంటుందండి మటన్ కూడా అంతేనండి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ
బయట ఏదైనా నాన్వెజ్ కొనాలంటే భయపడాల్సి వస్తుంది అదే టౌన్లలో
అవును ఊర్లలో అంటే ఇవి ఇ ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు కోళ్ళని అసలు అక్కడ ఫ్రెష్ గానే దొరుకు ంది ఫ్రెష్ గానే తింటారు అంటే వన్ డే కూడా
అందులో బాయిలర్కొల్లు అంటరు కానీ దానికి ఇంజక్షన్ వేసి స్పీడ్గా కండ పెరిగేలాగా అట్లా పెరిగేలాగా వేసేస్తారండి ఇప్పుడు మనకి నాటుకోడ్లైతే మనం అసలు ఏవేయం మనం వేస్తే తినాలా లేకుంటే ఎక్కడ అట్లా అట్లా తోట్లలో ఇంల ఇండి కాడ అట్లా తిరిగి తిరిగి తినాల్సిందే చిన్న చిన్నకి పురుగులని అలాంటివన్నీ అవి తినాల్సిందేతప్ప మనం ఏమైస్తామండి ఆ వాళ్ళయితే ఇంజక్షన్ వేస్తారు ఒక ఏడుగు లావయిపోతాయి తొందరగా స్పీడ్గా ఆ దబదబా కోసేస్తారు అందరుూ దానిని ఏదో అనుకుొని కొనుక్కొని తింటనే ఉంటారు
అవునండి ఇంకేం చేస్తారండి ఇక్కడా అవైలబుల్ ఉండదు కదండి
ఆ
అవైలబుల్ లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఆ
మీరు
చెప్పండి
మీరు టౌన్లోనే కొంటారా ఎక్కువ ఎప్పుడైనా గానీ ఇంటికి పోయినా పల్లెటూరులో అట్లన్న ఎక్కువ తింటారా
అంటే సిటీస్లో ఉన్నప్పుడు వీక్లీ ఓన్సో లేదంటే టూ వీక్స్ ఒకసారి అలా తింటాము ఊరు కొచ్చినప్పుడు కూడా అంతేనండి నా ఇంట్లో పెంచుకు పెంచుకుంటాం కదా నాటి కోళ్ళు అంటారు అవి తింటూ ఉంటాం ఊరికెళ్ళినప్పుడు ఉరికెళ్ళినపుడు ఇంకా మా మటన్ ఫ్రెష్గా దొరుకుతుంది కదా మటన్ తెస్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు
ఆ అవే మెడ్రండి కొద్దిమంది ఇంటి దగ్గర నుంచే ఆ స్టోర్ చేసుకొని వెళ్తాండ్ర స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అట్లా
ఆ నేనేమి అట్లే ఏం చెయ్యనండి
ఆ
అసలు మా ఇంట్లో ఫ్రిడ్జ లేదండి నేను ఫ్రిడ్జ్ అసలు నేను తీసుకోవాల అనుకోవట్లేదండి ఫ్రిడ్జ్ ని
అవునా
ఆ అంటే కొంచెం నాకీ హెల్త్ పరంగా ని ఇంకా ఏమైనా కొంచెం నాకు భయం ఎస్తుందండి అ ఫ్రిడ్జ్ అంటే
ఆ
ఇప్పుడు ఫ్రిడ్జ్ లేదంటే హెల్దీగా ఉండొచ్చు కదా లైఫ్ పో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది
అదే నిజమే ఫ్రిడ్జ్ వాడందే మెల్లెండి
ఆ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఫ్రెష్ కరెక్ట్ గా ఇది కూరగాయలు గాని అన్ని ఫ్రెష్ గా తేచుకుంటాను ఫ్రెష్ గా వండుకుంటాను అదే ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి ఫ్రిడ్జ్ ఉంది కదా అని తెచ్చి పడే ఒక వన్ వీక్ అట్లా పడే సి సీదవ కూరలు చేసుకుంటే అప్పుడు కొంచెం ఎట్లయినా కొంచెం భయం అనిపిస్తుంది కదండి హెల్దీగా తింటున్నామా లేదా అనే భయం స్టార్ట్ అవుతుంది ఆ
ఉ ఓకే లేండి
ఓకే అండి
ఉమ్మ్ బాయ్
బాయ్